అ
బడిస్తద హలో
ఏం చేస్తున్నావు
ఏం లేదు మీరు
ఏం లేదు ఖాళీయే
ఆహా తిన్నవ
ఆ తిన్నా
ఏం స్పెషల్
స్పెషల్ ఏం లేదు ఉప్మా చేసింది ఉప్మా తిన్న
అచ్చా కాలేజ్ వెళ్ళలే ఓహ్ మై గాడ్ వాట్స్ ద
ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కొంచెం కొంచెం
గుడ్ గుడ్ నెక్స్ట్ ఇయర్ అయితే బయటికి వెతావ్ ఈ ఇయరు
హా
ఇంకా చెప్పు తిన్నా
ఏమ్ తినావ్
నేను చాయ్ బిస్కట్ హూ
ఓహో
యా ఏం చేస్తున్నార అందరు ఇంట్లో
ఏమీ లేదు కాలియే
ఉమ్ కాలేజ్ ఎందుకు పోలే
ఒక ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ కి రమ్మంది
ఉమ్ హు ఎప్పుడు పోతావు మరి
లెవెన్ కి వస్తా అని పెట్టింది మెసేజ్ కానీ ఇంకా రాలేదు
అచ్చా హు ఇంకా చెప్పు
చెప్పు
నీ దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయా
హా ఉన్నాయ్
నా దగ్గర మూడు లేదు
ఏం మూడు
లాంగ్వేజెస్ ఇంక యాడ
ఓహో యాడ్ ఉంది నా దగ్గర కూడా చూడాలి ఉందో లేదో
ఒక్కటే కదా ఈసారి ఇక్కడ
అనుకుంటా
ఉమ్
అన్ని చాట్ జీపీటీ అన్ని చాట్ జీపీటీ యే చేయ్యాలి మనం ఎల్లాగైనా
ఆ సేమ్ బక్కు ఉండా లేకపోయినా ఒకటే
అవును
ఎగ్జామ్స్ ఇప్పుడు
ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాయి అనుకుంటాం
ఉ హు ఆయతున్నా పీప్రేన్స్
లేదు ఇంకా స్టార్ట్ చేయాలి
సమ మస్కనడ్డా భూటన్ టిప్ ద పాశే చిిప్ దీగు ఇంకా చెప్పు
చెప్పాలి
హలిడేస్ ఎప్పడి నుంచి నా దగ్గర బుక్కే లేవు నేను ఎట్లా చే స్టార్ట్ చేయాలి
ఊ హు
హల్డేస్ ఎప్పటి నుంచి
హాలిడేస్ ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇస్తారు అనుకుంటా
అ
ఎమ్ పువ్వు ఇంకా మీ సైడ్ ఎలా ఉంది వెదర్
చాలా ఎండ ఉన్నాయి
మాకు కూడా ఫుల్ ఎండగానే ఉంది
మాకు కరెంట్ అయితే ఉండ ఉండ లేదు బాగా పరిషాని
ఊ హు మాక్కూడా ఇందాకెళ్ళింది ఇంకా రాలేదు
మాకు వచ్చింది నైట్లు బాగా పరేషాన్ చేస్తుంది పో
ఊ హు ఏంది ఇడ అంకర పోతా నాద ఏం కదుా
నమకి అక్షమ ఏర్పడ చెప్పాలి మీరే
స్తున్నారు అందరు
లేదు ఇంట్లో ఎవరు లేరు తనోక్కటే చెల్లె పక్కా ఇంట్లో పోయింది ఇప్పుడు వస్తది అమె మరి నువ్వు కాలేజ్ ఎప్పుడు వెళ్తావా
నేను మండే వెళ్తా
మండే
హ
అ నా ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి మరి
ఇవాళ మన తెలుగు ఫ్రెండ్ మధ్యలో వెల్లి కట్టేసి వస్తాని చెప్పింది ఒకసా తనను అడిగి చూడు
మరి నాది ఫోమ్
ఫోటో తీసి పెట్టు తను జిరాక్స్ తీసుకుంటది
ఆహా అడుగుత మరి
హా
క మధ్యలోంలో ఏం స్పెషల్
నీకు
నువ్వు వండుతావా
లేదు మమ్మీ వండింది
ఊ
హా
కాలేజ్ లో ఏం నడుస్తా ఏంది
ఫుల్ బోరింగ్ నడుస్తుంది
ఎందుకు
లెక్చరర్స్ ఎవర్ రావట్లేదు ఏవొ ఫుల్ బోరింగ్ క్లాసెస్ అన్ని డే హపీ బడే వాట్సాప్లో స్టేటస్ చూస్తున్నా
ఎవర్ నువ్వు
హా
ఉహూ మరి స్కూల్ కి పోయినంక ఎప్పుడు వస్తావ్ ఇంటికి
వన్ వరకు వస్తా అనుకుంటా
మా ఈ ఎండకి
హా తను దించతది కదా స్కూటీ మీద
ఊహు
ఆ
మీకైతే ఫుల్ ఎంజాయ్
అహాహ్ ఏం ఎంజాయో ఏమో
ఊమ్మ్ ఏం ఎంజాయ్
బోరింగనే ఉన్నయ్ అన్ని
ఊమ్ ఈ సమ్మర్ సీజన్ నచ్చది
హా చాలా స్లోగా గడుస్తది డే అంత
ఊ శుక్ర
ఇంకా చెప్పు
మీరే చెప్పండి
ఏం చేస్తున్నావ్ ఇంట్లో నువ్ డేలీ
ఒక్కటే పని తినడం పండడం నువ్వు నువ్వైతే కాలేజ్ పోతున్నావ్
ఆ హా కాన్ కాలేజ్ లో గూడా నాది సేమె తినడం పండడం
ఫ్రెండ్స్ పోతలేదా
ఒస్తున్నారు వాళ్ళు కూడా ఫోన్ చూసుకుంటూ అట్ల అట్లనే ఉన్నరు
ఊహు
హా
లెక్చరర్స్ ఏం చెప్తా లేదా ఫోన్ చూస్తే
లక్చరర్స్ వచ్చే జస్ట్ వన్ పీరియడ్ టూ పీరియడ్ మాత్రమే
ఇంకా పిరియడ్ కాలీ
హా
మీకేం మంచిది మరి
ఏం మంచి ఫుల్ బోరింగ్ ఉంది కి
రాను
ఎందుకు
నుమా ఇంటికి రా
వస్తా కాని నేను ఒకసారి రా కాలేజ్కిి
ఆ వచ్చి ఏం చేయాలి ఏం లేదు చేయడానికి
నువ్ వస్త మన టైమ్ పాస్ చేద్దాం
ఓహో చుస్త మరి మండే రోజుకి ట్యూస్డే ఎవరైనా డ్రాప్ చేయడానికి ఉంటే వస్తా
మీ హస్బెండ్ ఉన్నారు కదా
మా హస్బెండ్ ఉన్నాయి కానీ ఆమెకు బాగా పని ఈ రోజు కొన్ని రోజుల నుండి టైమ్ దొరుకుతా లేదు
యోయో
ఉ ఈ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ బాగా పని వస్తది అని అన్నది హ
పని లేకుండా ఆరాం డ్రాప్ చేస్తుంది కానీ పని పని పని పని మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎంట్రెన్స్
ఎగ్జామ్ డేట్ రాలేదు
ఆహ ప్రిపేర్ అయిత ఉన్నావా మరి
రేపు మా అన్నయ్యని బుక్ తీసుకొని రమ్మని చెప్పిన రేపు వస్తున్నాడు ఊరి నుంచి వచ్చిన తర్వాత చూస్తా అసలు ఏంమేం ఉంది అని
ఆహ చదువు మంచిగా
కొంచెం మంచి కాలేజీలో వస్తే సెట్
సరే మరి తర్వాత చేస్తా
సరే
ఉ